ఆ చెప్పండి హలో ఆ బాగున్నామండి మీరుా బా హాయ్
ఏం చేస్తున్నారా అడి ఏం చేస్తున్నండి
ఏం లేదండి
తిన్నరా
ఆ తిన్నమండి
హ్యాపీ ఉగాదండి
థ్యాంక్ యూ సేమ్ టు యూ అండి
థ్యాంక్ యూ అండి ఏం చేస్తున్నరు
ఏం లేదండి ఇంతక ముందే అన్నం తిన్నమం
హ్మ్మ్ ఏం కర్రీ చేసారీరోజు
ఇవాళ చికెన్ అండి
మీరు మీకు చేయొచ్చ అండి
ఆ చికెన్ చేసన్
ఎట్లా చేస్తారంండి కొంచెం చెప్తారా బ ఆసెస్ మీది మాది సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా చూస్తే
సేమ్ డిఫరెంటా ఉల్లిగడ్డ చికెన్ ఇ అన్నీ కలుపుతామండి. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలేసి ఈ అవి వేగినక ఫ్రై లాగా చేసుకుంటాం. ఫ్రై లాగా చేేసి ఉల్లిగడ్లేస్తామండి ఫస్ట్ హలో ఆయిల్ పోస్తామండి ఆయిల్ బోసిన తర్వాతకి ఉల్లిగడ్లెస్తాం. ఆ ఉల్లిగడ్లెసిన తర్వాతకి, ఉల్లిగడ్డలు బాగా వేగాలండి. బాగేగిన తర్వాతకి కొంచెం పసుపెయ్యాలండి. తర్వాతకి చిక్ తర్వాతకి బాగేగిన తర్వాతకి చికెనేసి అందులో వేసి కలపాలిగ. కలపా కలిపిన తర్వాతకి అల్లంగిట్ల వేసి వేయండి. అల్లమును, ఉప్పేసి కరమిచ్చిన ఫ్రై లాగా అట్నీవేసి మూత పెడి కతం ఫై లాగా అయితది ఇగ కలుపుతా ఉండాలి
ఉహు ఊరికే కలుపుతారా అండి మీరు
నేనైతే ఊకె కలుపుత అండి
ఊకే కలిపితే అది చికెన్ కదండి ఉత్తిగానే మెత్త పడిపోతుంది కదా మరి
ఉ ఫ్రై లాగా చేస్తా ఉంటా అట్లా
ఉహు అంటే గ్రేవీ కూడా పెట్టొచ్చా ఓన్లీ ఫ్రై లాగానే చేయొచ్చా మీకు
గ్రేవీ కూడా చేస్తా ఫ్రై లాగా ఫస్ట్ ఫ్రై లాగానే చేసాం ఈ రోజు
ఉహు
ఉ
నువ్వు అండి
మాది కూడా చికెన్ ఏ అండి
మీరు ఎట్లా వండుతారండి
నేనైతే ఎప్పుడైనా ఇట్లా ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెసే చేసేది ఈ రోజు వెరైటీగా చేసినా అనమాట అంటే ఎట్లా అంటే ఆనియన్ అంటే ఉలిగడ్డ ఆమ్ పచ్చిమిర్చి ఆమ్ పసుపు, అల్లం, ఉప్పు కారం, నూనె అన్ని ఫస్ట్ లో ఆ అన్ని ఏసి తర్వాత దాంట్లో చి చికెన్ కలిపి కొద్దిసేపు పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టిన పక్కకు మూతేసి
హాఫ్ ఆన్ అవర్ తర్వాతకి మల్ల ఆది
హాఫ్ అన్ అవర్ తర్వాత నేను డైరెక్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేస్న
ఉహు స్టోవ్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్ ఆ బాగుంటది అనుకుంట అట్లా
ఆ బానే ఉండా అంటే ఎసుకుంటే కొంతమంది ఆ గ్రేవీ లా వస్తది కొంతమంది పెరుగు కూడా కుంటారు కానీ ఇంకా బిర్యానీ లోకైతే పెరుగు వేసుకుంటరు ఇట్లా పెరుగు అవసరం లేదు లే అనేసి మామలుగానే పెట్టేసినా
బావుంది అండి
ఊ స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్ స్లోగా సిమ్ లో పెట్టీ గ్యాస్
ఉ
ఇంకా తర్వాత ఇంకా టేస్ట్ కూడా ఏం చూడలేదు కానీ తినేటప్పుడు టేస్ట్ చూస్తే మాత్రం బాగుందండి నేను అనుకున్నాను ఏమనుకున్నా అంటే ముక్కకి అంటే చికెన్ పీస్ కి ఇది ఉప్పు కారం పడు పడతదో పట్టదో అని అనుకున్న
ఆ అట్లయితే బానే పడతాలే ఆ మంచిగా పడతాలె అట్లయితే
ఇంకా మీరు ఏమేమి కూరలు మంచిగా వండుతరండి
నేనే ఏం వండుత టమాటాలు వండుతా టమాటా కూర బాగానే వండుతా పప్పు కూడా బానే వండుతా
అంటే పప్పు ఎట్లా చేస్తారు తాలింపు లాగా చేస్తార లేదంటే పోప్ కేస్తారు డైరెక్ట్
పోపు డైరెక్ట్ పోపు లాగానే చేస్తే బాగుంటదండి
హు
ఊ పప్పు గిట్ల అన్ని కూరలు వండుతా అండి మీ మీరు
నేను కూడా అన్ని వండుతా అండి
ఉ ఇంకేం చేస్తున్నారండి
ఏముంధండి ఏం లేదు ఖాలీ ఈరోజు పండుగ కదా ఇంకా వర్క్ అంత చేసుకున్నా ఇప్పుడే తిన్నాము కూర్చున్నాము మీరేమీ తిన్నాను
మేము కూడా ఏం లేదండి తిన్నాను ఖాళీగానే వచ్చినవనుంగా
ఎక్కడికైనా బయటికి వెళ్తారాండి
ఆ వెళ్తాండి
ఆహా అంటే ఇప్పటి వరకు ఎక్కడికైనా వెళ్ళారా
ఈరోజు పార్కుకు పోయినం
ఆ
పార్కింగ్ అంటే సైట్ మా కొంచెం ముందు ఉంటండి హాఫ్ కిలోమీటర్ పోతే ఉంటదండి పార్కింగ్ పిల్లలను తీసుకొని వెళ్దామండి ఈరోజు
ఈరోజు ఫెస్టివల్ అనేసి తీసుకొని వెళ్లారా
ఆ అవునండి
ఆ హ బాగుంటాదా పార్క్ లో మరి పిల్లలు బాగా ఎంజాయ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారా
ఆ ఎంజాయ్ చేస్తారు ఉయ్య బాగా ఇట్లా ఉయ్యాలరకు బాగా ఉయ్యాల ఊగుతా రండి ఉయ్యాల కావాలి ఉయ్యాల కావాలి అంటారు ఇంకా
ఆ ఇంకా ఉయ్యాలాలు ఉంటాయి పార్క్ అన్నప్పుడు
జంపింగ్ చేస్తా ఉంటాం
స్లైడ్స్ కూడా ఉంటాయి కదా పార్క్ అంటే
టీవితా ఉంట అలో కూడాంటాను
ఎకి జారడం జారు బండల్లా
జారుబండ లాగా ఉంటది దా దాండ్లు దారు దాండ్రరు కిందవాడ దాంలు ఇకల వాడ దాంలు మళ్ళ మళ్ళకుతంటారు ఇంకా మళ్ళ దొపోదాం అ లేరు అట్లా ఇంక కొంచెం ముందుకు పోయినాక దానిట్లోనే ఇంక ఎక్సర్సైజ్ లా చేసేవి మిషన్స్ కూడా ఉంటాయి అండలో ఆ జిమ్స్ టైప్ లో మిషన్స్ ఉంటాయి
ఉ హు
చాలా మంది వస్తారండి
ఆ ఇంకా పార్క్ అన్నప్పుడు ఇంకా కొంచెం రిలాక్స్ కోసంయినా కొంతమంది అదే ఇంకా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా
అ అవునండి
కొంచెం ఫ్రీ అయితారు ఇంగ్ అక్కడ
ఉ చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ ఉ ఒకరి తరత హోరు మీద పడతా ఉంటారు ఇంకా
ఉ బాగుంటది కదా అండి
ఆ హు ఇంకా అండి
అంతా మీరే
ఆ
మీరే చెప్పాలండి
చెప్పాలండి ఏం సినిమా చూస్తారండి మీరు
ఏమని సినిమాలంటూ ఎక్కువ చూడనండి ఇంకా మా వారు అప్పుడప్పుడు ఏదైనా కొత్త మూవీస్ వస్తే అట్లా పెడతాడు టీవీలో ఏమైనా చూస్తాము మీరు చూస్తారా
మ్మ్ ఇంట్లో మా ఇంట్లో వైఫై ఉందండి
మ్మ్ హ్హ్ వైఫై ఉంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు
ప్చ్ ఆ టీవీ చూడాలా వైఫై చూడాలా అర్థం కాదు ఇంకా
హా హ్ అవునవును అర్ధంకాదు ఇం ఆటోమేటిక్ గా ఫోన్ కి కూడా కనెక్ట్ అయి ఉంటది కాబట్టి మనకు ఏం చేయాలా అనేది అర్థం కాదు ఫస్ట్
మ్మ్ పిల్లలేమో ఫోన్ ఫోన్ అంటారు ఫోన్ ఫోన్ ఆంటారని వైఫై పెట్టించి టీవీలో పెట్టిద్దామని చూస్తే ఆ టీవీ చూడట్లేదు ఫోన్ చూసుడే సరిపోతంది
మళ్ళీ ఫోనే చూస్తున్నారు కానీ ఫోన్ అలవాటు చేయడం కరెక్ట్ కాదు కదా
అవునండి అది అందుకే టీవీలో పెడతాం బొమ్మలు
మ్మ్ హ్హ్ కార్టూన్స్ ఇట్లా పిల్లలకు టీవీలో పెడతా అట్లా కాకుండా రైమ్స్ అట్లా పెట్టాలి రైమ్స్ పెడితే రైమ్స్ గానీ ఏదన్నా ఇంట్రెస్టింగ్ డాన్సింగ్ అట్లాంటివి ఉంటే
మ్ అవి చూస్తారు కొద్దిసేపు చూసినట్టే చూస్తారు మళ్ళీ ఫోన్ కావాలంటరు
అదే ఇంకా పిల్లల మైండ్ సెట్టే అట్లా ఉంటది ఇంకా మరి మీరు ఫోను ఇస్తారా
ఇగ ఏడుస్తా ఉంటడు ఒక్కోసారి ఇస్తాం ఒక్కోసారి టీవీ లో పెడితే టీవీని చూస్తారండి మా మేడమ్ మెమో ఫోన్ ఇయ్యద్దని అంటది
మ్మ్ హ్ అంతే కదా మరి ప్చ్ ఏడుస్తున్నారని మనం ఇస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతంది ఇంకా నేను ఏడు స్తనే ఇస్తారు వాళ్ళు అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోతది కదా
మ్మ్ అట్లనే అవుతుందండి
మ్మ్ హ్
నేనేమో అది సర్ది చెప్పుదామని ప్రయత్నించినా అట్నే చేస్తున్నాడు చూసే అంత సేపు చూసి మళ్ళా ఫోన్ ఫోన్ అంటున్నడు
సరే చూస్తే చూసిళ్ళు కాసేపు కానీ మళ్ళీ మనం ఫోన్ అడిగినప్పుడు ఇస్తున్నారా అంటే ఇవ్వరు
ఆ ఇవ్వరు
ఎవరు ఏదైనా కాల్ చేసుకుందాము ఏదైనా మాట్లాడదాము ఎవరితోనైనా అని అంటే ఇవ్వరు ఏదన్నా ఎమర్జెన్సీ టైం లో గాని అర్జెంట్ పని ఉన్నప్పుడు ఏదన్నా
ఇగ అయితే వేరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా కట్ చేస్తారండి
కట్ చేస్తున్నారు వాళ్ళు తెలివిపడతాల్లు కదా
ఫోన్ కట్ చేసుడు లేదంటే పైనకి నెట్టేసి వాళ్ళు చూసే బొమ్మలు వాళ్ళు చూస్తా ఉన్నారు
ఇంకా ఫోన్ రాలే నాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటారు
మ్ ఫోన్ వచ్చిందని అడిగేంత సేపు కూడా సప్పుడేక చెప్పరు
మ్మ్ చెప్పరు మరి చెప్తే మళ్ళీ ఫోన్ అడుగుతాం కదా
ఫోన్ తీసుకుంటే మళ్ళా ఇయ్యరని మళ్ళా వాళ్ళతో వాళ్
మ్మ్ హ్
అట్లే చేస్తారు ఇంకా అండి
ఇంకా చెప్పాలి మా పిల్లలు కూడా అంతే అండి
చూస్తారా అండి ఫోన్ ఎక్కువ చూస్తారా
చూస్తారండి ఇంకా చూసి అంత సేపు చూస్తారు కొద్దిసేపు బయట ఆడుకుంటారు ఉండవండి ఇష్టమే ఇష్టం ఫ్రీగా మాకు కూడా వైఫై ఉంది ఇంకా చూస్తారు ఆ మాకు కూడా ఉంది పెట్టించారు మా సార్ పె ట్టించారు
ఆ ఇకాను
ఇంకా చెప్పాలండి మీరే
ఈ పిల్లలు మంచిలు కావచ్చు టీవీ చూస్తారు కావచ్చు
ఎవరు
పిల్లళు మీ పిల్లవాళ్ళు
ఎక్కువ చూడరుండి మా పెద్ద పాప అయితే అసలు టీవీయే చూడదు ఎప్పుడో ఒకసారి వాళ్ళు అన్నయ్య వస్తే అలా కాసేపు చూస్తుది అంతేగాని ఇంకా వేరే ఆటే ఆడుకుంటది
ఇప్పటి ఫోన్ ఫోన్ అ కూడా
అంటే ఫోన్ ఎక్కువ చూడదు అలానే టీవీ కూడా చూడదు కానీ ఏదో ఇంకా చూసినం అంటే చూసినాం ఫోన్ చూసినాం అంటే చూసినాం టీవీ చూసినాం
అపు మంచం మైపం
సరే అండి మరి
సరే అండి బాయ సరే అండి బాగాండి బాగుడి బాగాడి ఆ బాయ్